భోజనం అయిందా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
చెప్పండి
తిన్నానండి మీరు తిన్నారా అన్న
ఆ తిన్నామండి వినిపించలేదు
ఆ అవునా వినిపించట్లేదా
ఆ ఓకే ఓకే ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి
అ
అయిందా పని
అయిపొయిందండి రిలాక్స్ అయ్యే టైం కాసేపు ఇది
విశ్రాంత
ఉ విశ్రాంతి హ్ హ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడి
వైఫ్లకు రెస్ట్ దొరికేది
ఆ
చెప్పండి ఆ
ఉ ఏం చెప్పాలి ఏం చెప్పాలి
హ్ హ్ మా తో
ఓ తోటకూరా సూపర్
ఆ నాకు నచ్చాదు తోటకూరని
ఆహ హ ఆ
కనీ తప్పదు
ఆకుకూర ఆ ఆకూర మంచిదండి హెల్త్ కి కళ్ళకి
అదే అవును కాని ఆకుకూరలో ఆ అ ఆకుకూరలు తినాలని అందరు చెప్తారు ఇద
తాలింపు తాలింపు చేసుకోవచ్చు కదా ఆ తాలింపు అంటే ఫ్రై ఫ్రై చేస్తారు కదా ఆకుకూర ఆకు ఓన్
ఆ ఓన్లీ ఆకా అంటే బాములుగా మీరు ఆ అంటే కొ చెం ఏదన్నా పప్పు ఆడ్ చేస్తే తినొచ్చు అని ఎందుకు అంతగా నాకు ఆకుకూరలు నచ్చెయ్ ఆ
ఆకు ఆకు తాలింపు
మనకెప్పుడైనా హెల్దీ వి నచ్చాయి కదా
ఎగ్ ఎగ్గు కూడా ఏసుకొని చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది హెల్దీ హ
ఇగ ఆకుకూరల ఇక నచ్చినప్పుడు అందులో ఏం వేసినా నచ్చదు అంతే
అయ్యయ్యో
అంతగా ఇష్టం ఉండదు నాకు మా ఇంట్లో అందరూ తింటారు కానీ నాకే కొంచెం అందులోనే విటమిన్స్ అన్ని ఉంటాయి కదా మీరు ఏమేమి అంటే మామూలుగా ఆ ఆకుకూరలు ఏం ఎక్కువ తింటారు మీరు
నేను అన్ని తింటాను ఆకుకూరలో ఏది వదిలి పెట్టాను మెంతాకు జీర్రాకు తటాకు చింతాకు చిర్రాకు అంటే ఆహా చింతాకు కాదు చిర్రాకు అనేది వస్తుంది అది కూడా తోటాకు లాగే చిన్న చిన్న ఆకులు చిర్రాకులొస్తాయన్నమాట వాటిని చిర్రాకు తోటాకు పో ఆకూరలో కూడా చాలా రకాల కూర్లు ఉన్నాయి ఆకుకూర తోటకూర ఆ పాలాకు చుక్కాకు మెంతాకు
ఆ ఏవ్ వన్నీ తెలుసు ఈ చిర్రాకు తెల్వది చింత ఆ ఆ అవునా చింతా చింతాకైతే తెలుసు అంటే చింతాకు ఎక్కువగా పప్పు చింతకా చింతాకు పప్పు ఫ్రై యా బాగా చేస్తారు కదా
తోట కూడు ఉంటుంది కదా తోటాకు ఉంటుంది కదా సేమ్ మాస్టిస్ అట్లే ఉంటాయి కాక్ పోతే కొంచెం చిన్న ఆకులుగా ఉంటాయి అవి
ఆవునా ఆ దగ్గర ఇక్కడ దూరకై అవి కొత్తగా తింటానా నే నువ్వు పాలకూర తోటకూర మళ్ళా ఇట్లా గో గోంగూర అంటారు కద తెలుసా గోంగూరా
నాకు ఇష్టమైన డిష్ అండి అది గోంగూరు పచ్చడి
ఆవ్
ఊరుగాయ కూడా పిక్కిీలు కూడా చేసుకుంటాం గోంగూరుతో ఎక్కువగాని తెచ్చేసుకుంటే మా మమ్మీ చేసిస్తారు నాకు నాకు తెలియచ్చేసేకి
ఆహా
చాలా బాగుంటుంది ఓ త్రీ మంత్స్ టూ మంత్స్ అట్ లా అట్లే స్టోరేజ్ చేసుకొని వేడివి సూపర్ ఉంటుంది అంత పులిపేమి ఉండదు మనం దాంట్లో ఇంగ్రెడియంట్స్ అన్ని వేస్తాం కదా ఆ మిర్చి ఆ అన్నీ సమ్థింగ్ అన్నీ ఎన్నీ వేసాం కదా ఆయిల్ ఉక్కు వేసి ఎండుమిర్చి పౌడరు మెంతి ఫ అది అదేంటది మెంతాకు పౌడర్ సంథింగ్ ఏదో ఉంటుంది మెంతి పౌడర్ ఆ అవన్నీ వేస్తాం కదా ఆయిల్ ఎక్
మేము వేస్తాం కానీ అంటే అప్పటికి ఆ ఆ ఒక వన్ డే కి టూ డే కి అట్లా వేసుకుంటాము మాములుగా ఎండుమిర్చి అవి వేయించేసి అ కాని ఇట్లా నిల్వ పచ్చలాగా ఎప్పుడు చేసుకోం
నిల్వ పచ్చడి లాగా ట్రై చేయండి ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా కూడా ఉంటుంది కాకపోతే నేను అన్ని రోజులు పెట్టుకోను ఓ టెన్ ట్వంటీ డేస్ లో కంప్లీట్ జేసేస్తాను అనమాట ట మనకి ఇంకా వేరే వేరే కర్రీస్ ఏం అవసరం లేదు ఆ గొంగూరు పచ్చడి ఉంటే చాలా ముందు పెట్టు కొని పెరుగు అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తినేసేది అంత బాగుంటంది
ఇక్కడ మాకేందంటే ఇట్లా మామూలు గోంగూరల అంటే పులుపు తగ్గడం కోసము ఈ పల్లీలు తెలుసా పల్లీలు మీర ఏమంటారు వేరుసెనగకాయలంటరా ఆ వేసి వేస్తాం కొంచెం పులుపు తగ్గుతది కదా ఇంకా ఇక్కడ రొయ్యలు బొమ్మిడిలు
అలా చేసుకున్నామంటే మనకి ఓన్లీ వన్ డే ఆర్ టూ డేస్ ఉం ఉంటుంది వేరుసన గింజలు ఏసకొని పచ్చడి చేసుకున్నామం అలా కాకుండా వేరుస ఆ వేర్ సేనన గింజలు కాకుండా ఉత్త గోంగూరు పచ్చడి మాత్రమే గోంగూర నంతా నీటుగా కడిగి పెట్టే స్ కొనీ
ఆ
రాత్రంతా ఎల్లిపోయే దాకా ఆరబెట్టిసు కోవాలి అనామాట కొద్దిగా నూనే వేసీ దాంట్లో ధాన్యాలు లు ఆ జీలకర్ర ఎండు మిర్చి ఆ తెల్ల గడ్
ఉమ్ ఆవకాయ ఏయ్యరా మరి ఆవకాయ కూడా ఎస్
అవకాయ ఆ ఆవకాయ ఊరకాయ కూడా వేస్తారు కాకపోతే
ఊరగాయ మా ఇప్పుడు అస్తుంది కదా మామిడి
ఆ వస్తుంది వస్తుందిగా ఇంక చెయ్యాలి వేసుకోవాలి
మీరికి వచ్చా చేయడము మామిడికాయ ఊరగాయలు పచ్చలు
ఉహు మా అత్తయ్య ఎస్తారు వాళ్ళు ఏసి పెడితే మనం తిని పెడతాము
అంతేనా నేను నేను ఏస్తా కాని అప్ప ఇగ అన్నట్ ఇన్స్టాంట్ ఉంటాది మా నాది మేము మా ఇంట్లో ఎక్కువ పచ్చళ్ళలకు తినడానికి ఇ ట్రెస్ట్ చూ పెట్టారు
ఆ
మ్ చేస్తే వన్ డే టూ డే త్రీ డేస్ మ్ ఫ్రెష్ ఉన్నప్పుడే తింటారు ఇగా తర్వాత తినరు అన్నట్టు ఏమేమి ఎక్కువ పచల్లు చేసుకుంటారు మీరు
పచ్చళ్ళు అయితే మేము చాలా రకాలే చేసుకుంటాం
అంటే మామూలుగా ఏమేమి చేసుకుంటారు
గో ఉమ్ పుదినా గోంగూరు పచ్చడి ఆ ముల్లంగి రాడీష్ ఉంది కదా ఆ పచ్చడి చేస్తాము
ర్యాడిష్ తోని ఎట్లా పచ్చడి చేస్తారండి ఒకసారి నాకు చెప్తారా
ఆ ఖచ్చితంగా రాడీష్ ఏం చేస్తాము ఆహా లేదు ఈ ఫస్ట్ చిన్న చిన్న ముక్కల్ ముక్కల్గా ఆ ఆహా ముల్ల ఓన్లీ ముల్లంగి ఆకు కాదు
ఓకే ఓకే ముల్లాంగి
అ
అ ముల్ చెప్పండి ఒకసారి ఎలా చేస్తారో
ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేేసేసుకుంటాం నీట్గా
ఓకె అవును
ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఒక ప్లేట్ ల పెట్టేస్ కుంటాము ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కొంచము బ్రౌనీ కలర్ లో వచ్చే వరకు ఎంచుకోవాలన్నమాట ముల్లంగి
అవును
ఉ వేయించుకున్నా ఇకా పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరుసినగ గింజలు పచ్చిమిర్చి వేయించుకొని సింపుల్ అది సింపుల్ రెసిపీ
మిక్సీ వటుడేనా
ఆ ఆ మిక్సీ బట్టడు మిక్సీ పట్టుకున్నాక కొం కొంచెం ఆ వేరుసెనగ గింజలు పచ్చిమిరకాయలు వేన్ సుప్ పుర్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి
ఖచ్చితంగా ట్రై చేస్తా ఎందుకంటే మా దగ్గర ఇక్కడ బాగా వస్తాయి అన్నట్టు నాకు అది ఒకటి ట్టే తెలుసు ఏంటంటే క్యారెట్ ముల్లంగి బీట్రూట్ కలిపి ఫ్రై చేస్తా కొబ్బరి వేసి ఆ ఒక్కటే కరీ య కరివ అది అది కూడా సైడ్ డిష్గా ఇంకా ఏదన్న సాంబార్ పప్పు అట్లా వేసినప్పుడు
చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు గా కోసేసుకొని బ్రౌనీ కలర్ లో ఎంచుకోవాలి లో ఫ్ ఫేమ్ లో పెట్టుకొని మంట బ్రౌని కలర్ లో వచ్చే వరకి వేయించుకొని అప్ పక్కన పెట్టుకొని చల్లారినాక వేరుసిన గింజలు పచ్చిమిరకాయలు వేయించుకున్నాక దోరగా కొంచెం చింతపండు వాటర్ ల నానబెట్టేసుకొని
అది కమ్ నేను ఎందుకంటే అది హెల్త్కి మంచిది కదా అండి ఆహా హెల్త్ కి మంచిది మళ్ళీ దాన్ని ఇంకా తినాలంటే క వేర ఆప్ షన్ గా ఎప్పుడు రొటీన్ గా ట్రై కాకుండా వేరే ఏదన్నా ఉంటే బాగుంటుండే అనుకున్నదాన్ని నేను అద దాన్ని ఆకు కూడా పప్పులనే వేసిస్తారు కదా అది బాగుంటది
ఊ
ఇక్కడ ఆకులు కూడా తినరు అందరు వాడేస్తారు ఇగ ఎవరో ఒకరు
ఆ హ హ మేము ఆకు పెద్దగా యూస్ చేయం గాని రాడిష్ మాత్రం బాగా యూస్ చేస్తాం ఊ మళ్ళీ పోపు పెట్టుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టు మిక్సీ పట్టించుకొని పాలకూర పప్పు చేస్తాంగా చేస్తాం పాలకూరపప్పు హలో హలో